హలో ఆ
హలో హాయ్ అండి
జావోనా బేటావర హలో
హలో ఏమైంది
ఇప్పుడు అవసరమా హలో బాగున్నావ
ఆ బా మీరు బాగున్నర
తిన్నారా
తిన్నా మీరు తిన్నారా
ఆ మాదియా సమాదా ఎకు
అవును
మీది
మాద టమాట
స ఎట్లా ఉంది ఎండలు ఎట్లా ఉన్నాయి అట్లు
ఎత్తలేదు మీది ఎందుకు
వాయిస్ వస్తలేదా
ఫోన్ ఎక్కడ ఉందండి హలో
హలో
ఫోన్ ఎక్కడ ఉన్నది మీరు దూరం ఉన్నదా
ఇప్పుడు వాయిస్ వీలియస్ కాంద
వినపిస్తాంది
ఆ ఫస్టింగ్ ఉండరా అ మీరు రంజాన్ లో రంజాన్ లో
ఆ ఉన్నా కునే ఉన్న ఫీవర్ వచ్చిందయితే లేకు మీరుండేనా
ఆ నేను లేకున్నా చిన్న పాప ఉంది
అవునా
ఉమ్ ఫార్టీ డేస్ ఇంక ఖాళీ అ
ఏం చేస్తుంది మీ పాప
పాపా పడుకుని ఉంది షాపింగ్ చేసిందా ఏం చెయం తీసుకున్నారు
నేనా గారారా మోడల్ డ్రెస్
ఆ
మీరు
నేను సారీ తీసుకున్న
సరే
ఆ అ ఇంగ పెళ్ళి కాలే పెండ్లి కాలే
ఏవల్ది నాదా ఏ నేను పిల్ల నాకు కాలే నేను చిన్న వయసు ఆ
అన్నీ తింటారా వెజ్ నాన్ వెజ్
ఏమ
వెజ్ నాన్ వెజ్ అన్ని తింట అన్ని
తింటా
ఒక్కొక్కళ్ళు తినరు వెజ్ తినరు ఒక్కళు ఒక్కొక్కళ్ళు వెజ్ నాన్ వెజ్ తినరు
తిన్నారు
ఉ
మీరు తింటారా
ఆ బానే ఆ
ఇంకా ఏం చేస్తున్నారు
ఆ ఏంటీ బయట కూ తిన్నారా మరి అన్నం రంజాన్ అదే
స వాయిస్ వత్తలేదు ఎందుకో మీది
కట్ అయితాంది కదా స్లో వస్తాంద స్లో వస్తాందా ఆ సిగ్నల్ ఇష్యూ
వయసే ఎత్తలేదు ఎందుకు సౌండ్ స్పీకరా స్పీకర్ పోయిందా
ఆ హలో ఇప్పుడు వస్తాందా
తాంది కొంచెం
ఆ
ఏన్ జేశారు స్పెషల్ డిష్
లేదు
మ్మ్హు రంజాన్కి
రంజాన్కి
అ
సరిపోమ బిర్యానీ చేసాను ఆ మీరు
ఇంకా మేమి ఇంకా బిర్యానీ చేసి
అవు ఇయాల వచ్చింద మరి చట్టాలాచ్చిండ్రా ఎవరైనా
వయసు సరిగ్గా వత్తలేదు ఎందుకొ మీది
ఆహ
అట్ల ఎందుకు
ఇ సిగ్నల్ స్లో ఉంధి
సిగ్నల్ ఇష్యూ
ఆ
సిగ్నల్ లేదా మీ దగ్గర
ఆా సిగ్నాల అస్తలేదు హ అందరుూ
ఎక్కడో పెట్టినట్టు సౌండ్ ఒత్తాంది మీది
ఇప్పుడు వేస్తలేదా
ఆ ఇప్పుడోత్తాంది ఆగిపోతుంది మద్దేల
అలి ఇంకా చెప్పాలి హలో అవున్ బిర్యానీ ఎట్లా చేస్తరు మీరు
ఏమో మ మీకు తెలుసు నాకంత తెలివదు ప్చ్
చేసినా ఒక్కసారి ఫోన్లా చూసి ఇకా అది గుర్తులేదు
చేస్తారా మరి ఈవినింగ్ చేయరేమో వంట చేస్తారా
ఆ చేస్తా ఎప్పుడెప్పుడో మమ్మీ లేకుండా ఇంట్లో నేనే చేస్తా
ఆ కాలేజ్ పోతరే
ఆహా అయిపోయింది నాది టెన్త్ లాస్ట్
టెన్త్ లాస్టా మరి ఇంట్లో ఏమైనా చేస్తారా ఇంట్లో ఏమైనా చేసుకుంటారా
ఇంట్ల పని అంతే
ఆ మ్
మ్
ఛాయ్ తాగుతారా మీరు
తాగా చాయ్ అలవాటు లేదు నాకు
అల్వా సేమ్ టు
ఉహు పాలు తాగుత అప్పుడప్పుడు
ఆ
మ్
ఎండ బాగుంది మోటర్ సైడ్
ఎండలు బాగున్నవి
ఆ ఇప్పుడే నా పాప పేరు
ఆ
హనియా
ఆనియానా
ఊ హానియే
ఆహా
ఎందరు అక్క చెల్లెలు మీకు
టెన్ అన్నా ఉన్నాడు దాని తర్వాత నేను చిన్న చెల్లె
ఇంకా ఏ కలర్ అంటే ఇష్టం ఏ కలర్ ఇష్టం అని
నాకా బ్లాక్ కలర్ బ్లక్ కలర్
బ్లాక్ నా
అవును మీకు
ఆ నాకు పింగు
ఇంకా
తిన్నార ఇపు మధ్యాహ్నం అన్నం
ఆ ఇప్పుడే తిన్నం తిన్నారా మధ్యనం
అ తిన్న
ఆ ఉ మీ జాయింట్ ఫ్యామిలీ అందరు కలిసి ఉంటుర అందరు కలిసి ఉంటారా లేకుంటే ఇళ్లు వేరే వేరుంటాయా
ఈ వేరేదిను కిరయల ఉంట
ఒ కిరాయి వుంటరా ఊ ఊ మీ సొంత ఊరు
మాది సొంతూరంటే బ్యాంగళూరు
బ్యాంగళూర అక్కడ నుంచి ఇక్కడ ఉండండి
అ
అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఉంటండ్ల
ఆ అక్కడ పని అయిపోయిందయితే ఇక్కడ వచ్చేసినం
ఎక్కడ సెటిల్ అయితే అక్కనే ఉండాలి
అ
ఇంకా సరే మరి ఎటు అవు